హలో
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీగానే ఉన్నా మాకు కరెంట్ లేదు ఏం లేదు
అవునా ఎందుకు
మాకు వర్షం వస్తుంది పుల్ళు
అవునా
మీకు వస్తుందా
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రావట్లేదు ఇంతకు ముందే వచ్చి కొంచెం తగ్గింది ఇప్పుడైతే
కూడా తగ్గింది కాగాని మళ్ళీ స్టార్ట్ అయింది కరెంట్ లేదు ఏం లేదు
మాక్ కూడా వచ్చి తగ్గిందిమబ్బు అయితే ఇంకా చాలానే ఉంది మరి వస్తుందో ఏమవుతుందో
తిన్నారా మరి ఆ ఇగ ఇప్ ఇప్పుడే తిన్నాం కరెంట్ చూసినాం కరెంట్ కోసం కరెంట్ ఇగ రావట్లేదని తిన్నాం ఇప్పుడే
ఎం కూర చేసింది
ఇగ కూర ఏం చేయలేదు ఫ్రైడ్ రైస్ చేసినాం
అవునా
మ్ మీరేం చేసిండ్రు
మాది షన్గ గుడాలు
అవునా అంటే అదే కర్రి లాగా తిన్నారా
అే అన్నంల కలుపుకొని తిన్నాం
బాగుంటదట్లా
ఆ బాగుంటది
అంటే మేము కూడా తిన్నాం ఇట్ల వ్ గుడాలు కాని ఇట్లా అన్నం తోటి కలిపి తినలేదు అన్నట్టు
ఆ బాగుంటది మా ఇంట్లో తింటారు ఎక్కువ అట్లనే
అవునా ఓన్లీ శనగల తోటే చేస్తారా ఇంకా ఏమేమి చేస్తారు
అవి బబ్బెర్లు అంటారు కదా అవి బట్ టనీలు ఆ అవి గూడలేస్ లేసుకొని ఇట్లా అన్నంల కూడా తినోచ్చు అంటే మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తింటారు కాని ఆ మేము ఇగ మార్నింగ్ ది కొంచెం పప్పు ఉండే అయితే అందులో నంజుకోని ఇగ రెండు కలుప్ ఇగ తిన్నం అన్నమాట అ
అంటే శనగలండి ఓన్లీ చిన్నయి ఇట్లా ఉం టవా ఇట్లా కాబుల్షన్గాలంటారు కదా అవా చిన్నయేనా అవును అవి తింటే హెల్త్ కి మంచిదంట కదా
ఆ ఇగ నానా పెట్టి ఉుడక పెట్టి అవి తొందర ఉడ్కవ్ కద అంద్ అే ఒక టూ టూ త్రీ అవర్స్ నానా పెట్టి ఆడ ఉడుకాపెడితే తొందరగ ఉడుకుతాయి ఉడికి అ తర్వాత కొంచెం పోనీకేసుకుంటే అయిపోతది
మ్ అంటే ఇప్ మొలకైతే తినడం కూ డా బెస్టే గాని అందరు తినరు ఇగ అట్లా
ఆ అవును మొలగెత్తుకొని తింటే అవును మంచిదే గాని అవి కొంచెం బాగా మొల్ మొలలాస్తే కొంచెం చేదనిపిస్తది ఇట్లా లైట్గా కొంచెం వచ్చినట్టుంటే మంచిగానే ఉంటాయి
ఏం
ఆ అంటే మొలకలు బాగా కొంచెం పెద్దగోస్తే కొంచెం తింటే చేదు చేదు అే అవి పెద్దగా అయితయి కదా
ఏమో మరి అంటే తిన్నా కాని ఇట్లా నాకు ఏప్పుడు అనిపిించ అంటే
ఆహా బాగా పెద్దగా అయితాయి మొలకలు కొంచ్చాము ఇట్లా పెద్దగా అయితాయి కదా తోక అట్లా బాగా పెద్దగా అయితే కొంచెం చేదనిపిస్తది కొంచెం చిన్నగా అప్పుడప్పుడే మొలకలోస్తాన్నయ్ తింటే ఏమనిపియదు
ఏమో నేను అంటే ఇట్లా తిన్నాగాని అట్లా ఎప్పుడు ఏమనిపించలేదు తింటారా మీరు అట్లో
ఆ తింటం అవి మ ఎ ఇది శనగలు పెసళ్ళు పల్లీలు ఆ ఇవన్నీ నాన పెట్టుకొని తింటాం మార్నింగ్ ఈ మధ్య తినట్లేదు అంతకు ముందు బాగా తినే వాళ్ళం
ఆ అవును
అంటే కూడా మంచిదిగాదు
ఇప్పుడ ఇప్పుడు అన్ని హెల్త్ కు మంచి కానీ ఇప్పుడు స్ప్రౌట్స్ కని అన్ని అమ్ముతుండ్రు కదా ఇక్కడ అయినా కూడా ఇంట్లో చేసుకోని లేని వాళ్ళ కూడా ఇట్లా స్ప్రొట్ట్స్ బాక్ అని ఫ్రూట్ బాక్స్ అని ఇట్లా అమ్మి అట్లా బిజినెస్ లా కూడా అవుతుంది ఇటు హెల్త్ కూడా అని ఇలా చేస్తున్నాన్
ఉ అవును
ఇగ వాళ్ళకు ఒక వ్యాపారం లాగా అయిపో పెనిగే ఇంట్లో అంత టైం ఉండదు కద నానబెట్టుడు అవన్నీ చేసుడు అవన్నీ ఏంటిదని ఇగ అందరు కొనుక్కొనే తింటుండ్రు చాలా మంది
అయితే మనగ హెల్త్ వస్తా వాలక్ బిజినెస్ కూడ అయితది
ఆ అవును ఇగ ఇంక వాళ్ళేమో బిజినెస్ చేయాలి వాళ్ళ మనీ కోసం ఏదో ఒకటి చేయాలిని వాళ్ళు అట్లా ఆలోచిస్తే వీళ్ళేమో ఇగ మనం కూడా హెల్త్ బాగుంటది కదా ఇట్లా టైం ఉండదు అందరు డ్యుటీస్ వెళ్తార అంట కొంతమంది చేసుకొని తీన్ ఇంట్లోనే గని ఇగ కొంతమంది డ్యూటీస్ కి అటు ఇటు జాబ్లు కెళ్తారు అది ఇదని అట్ల కొనుండి ఫ్రూట్ బాక్స్ అని అట్లా రాగి జావ రాగి అంబలి ఇట్లాంటి ఇప్పుడు హెల్దీ ఫుడ్స్ తినడానికి బాగా ఏమంటారు బాగా అవేర్నెస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ అవే ఫుడ్ తీసుకుంటరు చాలా మంది అవు
అవి తీసుకుంటున్నారు గాని అప్పట్లాగ అయితే పండించట్లేదు కదా ఇప్పుడు మళ్ళీ ఆ పండిటల్లో కూడా మందులే వాడుతున్నారు కదా
ఆ
అవి అంటే హెల్దీయే గానీ అప్పుడైతే ఇంకా ఫ్రెష్ అంటే ఎక్కువ మందులు లేకుండా ఉండేవి ఇప్పుడు పంట దిగుబడి ఎక్కువ రావ కావాలని చెప్పి మందులు ఇస్తున్నారు కదా
ఒక్కలు కూడా మందులు వేస్తుండ్రు
అంటే దిగుబడి ఎక్కువ రావాలని మళ్ళీ పరుగులు పట్టకుండా ఉంటానే కదా దిగులు అంటే దిగుబడి ఎక్కువ వచ్చేది పురుగులు పట్టకుండా ఉండాలి మంచి కాతర కాపు కాయాలని చెప్పి
కానీ అంతా ఇంట్లో వండికొని తిన్నా కూడా టేస్ట్ ఉండయి కదా అలా చేస్తే
ఏంటి
అంటే ఇప్పుడు ఎరువులే వేస్తున్నా అంటుర్రు కదా ఇంట్లో ఇంట్లో పెంచుకున్నాను మన పేరట్ కుండళ్లలో పెంచుకుంటన్న వాటికి కూడా ఎరువులు ఇరువులు అన్ని వేసుకుంటే కదా ఏం టేస్ట్ ఉండదిగా అసలు ఇంట్లో పెంచుకున్నాం అని అనుడే గాని అంటే ఏమంటారు ఇట్లా రసాయనం లేకుండా పురుగులు అసలు పురుగులు లేకుండా ఉంటాయి ఇక పురుగులు ఉంటాయి కానీ ఇగ దానికోసం రచణ వాడి మనం
అవును వాటిని చంపడానికి చేస్తున్నాం కానీ అవే మనకు మనకి మనమే విషమిచ్చి మనకు స్లో పాయిజన్ లెక్క అయితది తర్వాత ఏదో ఒక ఎఫెక్ట్ వస్తది గా
అవును ఇప్పుడు అలాంటి రసానాలు వాడకుండా ఇప్పుడు ఇప్పుడు నేచురల్ గా చేస్తారట కదాన్నీ మాల్ అని ఇం ఏంటరు మనం కాల్చిన కట్టెలు కాల్చిన బూడిది ఉంటది కదా బుడద జల్లడం నీమ్ ఆయిల్ వయడం ఇట్లా వేపాకుతో ఇట్లా జూస్ చేసి అట్లా నాచురల్ గా కొంతమంది అట్లా చేసి పండిస్తుండ్ర ఆర్గానిక్ అని
ఉ అవును అట్లా అట్లనే మొత్తం అయితే బాగుంటది ఆర్గానిక్ అంటే ఒకరిని చూసి ఒక్కరు నేర్చుకుంటారు కానీ
ఉమ్ ఇప్పుడుక అట్లాంటివి వస్తున్నాయి అందరిగా చేస్తారు ఇక
అవును అది ఏంటిది పేడ కూడా ఉంటది కదా ఆవు పేడ గేదె పేడ వాటిని కూడా ఎక్కువ వే ఎరువులు లాగా చేసుకుంటారు కదా
అవును నేను కూడా మొన్న ఎక్కడ చూసా అంటే ఇప్పుడు మనం అన్నం మిగిలి పయిందని ఖరాబ్ అయ్యింది అని బా
ఉ
అట్లా అన్నం బయడే కుండా ఏం చేసిందంటే ఒక చూసిన ఎక్కడో ఆమె మిగిలిపోయిన అన్నంలో ఇట్లా మాజీగా ఉంటంది మిగిలిపోయింది పుల్ల అయింది తాగరూ కదా ఎవరు ఆ ఆ అన్నంలో మజ్జిగ వేసేసి ఇట్లా రోజ్ ఫ్లవర్స్ చెట్లు ఉంటాయి కదా అవి బాగా పూల్ దనికి ఇంకా అడుగు అడ పూరుగులు పట్టి డడానికి ఆ ఇప్పుడు కొంచెం ఆ చెట్లు ఎక్కడ ఉంటాయో కొంచెం అక్కడ దవ్వి రైసను అట్లా ఆ మజ్జగ వేసింది ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం అలా పోస్తుండ్రు అన్నట్టు ఇట్లా రైస్ రైసే మొత్తం ఉంటది అ అక్కడ మన కొంచెం పసుపు వేసి మళ్ళీ మట్టి కలిపే కలిపేసి అట్లా చేస్తసినంట బాగా వెరుగుతు టాయంట అంటే నాచురల్ కన్నాటూ
మో ఇది తెలియదు మరి నైను
అంటే నాకు కూడా తెలిదు నేనే మొన్న మొన్న తెలుసుకున్నా నేను కూడా చూసిన ఎక్కడ ఇట్లా యూట్యూబ్ లోనో మరి దేంట్లోనో వచ్చిందయితే చూసిన అట్లా
ఆ చాలా బాగుంటది మరి అట్లా వేసుకుంటే అది కూడా వేస్ట్ కాదు అది కూడా మొక్కలకు యూజ్ అయితది
ఉ అవును మొక్కర్కి అవి కూడా ఇలా పాలిపోయినట్టు కూడా యా ఆకులన్నీ ఎల్లో ఇష్గా అయిపోతాయి కదా అట్లా అయిపోతేయి పురుగు పడుతుది ఏమేమో అయితే కాబట్టి ఇట్లా అయ చాలా మంది అట్లా వే సిర్రు మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు మనం కూరగాయలది స్తాం కదా అన్ని అవి పడేయకుండా ఆ ఒక ఏం చేసందంటే ఇట్లా పెద్ద టబ్ టబ్బులులా పెంచుతారు కదా ఇప్పుడు చెట్లు ఆక్కడ టబ్ టడబ్బలనే కొంచెం గోతి తీసి దాంట్లో ఒక చిన్న డబ్బలాగా ఏమైనా దాంట్లో మొత్తం మనం ఏ చేసిన వేస్టేజ్ మొత్తం దాంట్ వేసి మూత పెట్టేసి దానికి రంధ్రా చేసి ఉంచం అనుకో అది పులిసి పయి ఇట్లా మొత్తం వాటర్ అయినప్పుడు దాని ద్వారా చెట్లు పోతుంది అన్నట్టు చె ట్ పోయి
అవునా ఈ ఐడియా బాగుంది కానీ అవన్నీ జమ చేయాలి ఇక వేస్ట్ బయట పడయకుండా అందులో వేసి చేయ్యాలి
మ్ అంటే ఇప్పుడు అవి వేసి చేస్తారు ఒక డ్రమ్ముల వేసి అందరు చేసి ఇట్లా మట్టి చేస్తారు కద కంపోస్ట్ లాగా అట్లా క కాకుండా వాటర్ పో పోయడం అన్నట్టు లిక్విడ్ లాగా రెడీ అయితది
ఆహా
ఆ మళ్ళ అది మనం స్మెల్ వస్తదని అది ఏద ముట్టుకోలేము కదా మళ్ళీ అందుకే వాళ్ళు డైరెక్ట్ కుండి పెద్ద పెద్ద కుండీలు ఉంటాయి కదా దాంట్లోనే కొంచెం గోదిలాగా తవ్వి ఒక చిన్న ప్లా డబ్బ అయిన ఏదైనా డబ్బ పెట్టి దాంలో బంధ్రాలు పెట్టి అవన్నీే ఇట్ల చేస్తే అవే వా వెళ్ళిపోతదన్నట్టు
ఆ అహ అదే కని అట్లా చేస్తే స్మెల్ అత్తది కరెక్ట్ ఒకసారి ముట్టుకోవడానికి దని దగ్గరికి పోవడానికి కూడా ఇట్లా ఇబ్బందిగ అనిపిస్తది
ఆ అందుకే అట్లా చేస్తుారు ఇప్పుడు బాగా మంది అసలు చెట్లు పెంచడానికే ప్రెయార్ కిస్తుర్రు బాగా ఇంటి కాడ పెంచుకోవడం నేనైతే మొన్న ఇంకోటి కూడా చూసిన టర టెర్రస్ గార్డెన్ మీద నే మొత్తం ఏమంటారు పెద్ద పెద్ద సపోటాలు సంత్రాలు ఆ మామిడి అది చెట్లేమో చిన్న చిన్నగ ఉన్నాయి వాటికేమో మామిడికాయలు కొమ్మలకే వస్తున్నాయి అన్నిీ పూలు మామిడికాయ్ రకరకాల పండ్లు మ్ కావచ్చు కాని మరి టెర్రస్ మీదనే అసలు పెంచడం అంటే గ్రేటే అంటే చిన్న చిన్నవి కొత్తిమీరు ఇట్లాంటివి పెంచు కోవచ్చు కాని మరి అంత పెద్ద పెద్ద చెట్లు కూడా పెంచుతుండ్రు
మ్మ్ అవునవును అవేంటిది అన్నం బియ్యం కడిగిన నీళ్లు అవన్నీ పడేస్తాము ఇప్పుడు మా ఇంట్లో ఆవులున్నాయి ఏంటి మేము ఆ బియ్యం కడిగిన వాటర్ గానీ మిగిలిన అన్నం గానీ అంటే అవన్నీ ఆవులకేస్ స్తాం అవి కూడా అంటే వాళ్ళు అది వేస్తే తాగే అంత బలంగా అవుతున్నాయి మనం మేము పోషకాలన్నీ పడేసి మిగిలిన పిప్పి తింటున్నాం అన్నట్టు ఉంటాది
మ్మ్ అవును అదేదో అంటారు కదా సామెత ఆ ఏమంటారు గడ్డి తిన్న మేకేమో కొండలేక్కితే మేకని తిన్న మనిషేమో ఇట్లా దొడ్లపాలు మోకాల నొప్పులతోటి పాలైతన్నాం మేము
ఆ అ అవును అదే అదే అమ్ము కొందరు కొందరు బాగ సన్నగా అడుగు తర్ బియ్యం ఒకటి అంటే వన్ టూ టైమ్స్ కొంచెం ఇట్లా స్కూటప్ ల కడిగి మాముూలుగా పెట్టాలే మనం అంత ఇది చేస్తాము
మ్మ్ దాంట్లున్న విటమిన్స్
ఆ అవును ఏక్కువ్ మరి ఎక్కువ కడుగొద్దు
మ్ అంటే పాలిష్ చేస్ లేదు కాబట్టి అట్లా పడుతారు ఇట్లా గంపుడు బియ్యం అని అన్ని ఇప్పుడు పాతకాలం యే ఇప్పుడు యూస్ చెస్ సస్తుండ్రు మట్టి పాత్రలైనా ఏదైనా సరే
అవును
మ్మ్
ఆ సరే అండి మరి
ఆ సరే బాయ్
మ్మ్ బాయ్